అద్ ఆదిజ్ అట్లనే చెయ్య అందరు వెళ్ళిపోతారు లే ఎవరు ఉండరు
తారు ఇంకా ఎలాగో హాలిడేస్ కాబట్టి ఇంకా అది ఇంటన్ షిప్ అంటున్నారు అసలు ఎం అయ్యిందో ఏమో ఒకవేళ మనకి ఇంటన్ షిప్ పెడితే మనకి బాగా బొక్క వెడుతారు మనీ
అవును
ఆ ఫైవ్ కే పైనే అయ్యింది హా క అన్ని మాత్రం
ఐపోయింద్రా
ఏం జెస్తుండ్రో యవో
ఇదేందో పెద్దగా ఏందో వచ్చిన్టాన్స్ పెద్దగా ఎంత కర్చాయ్పోతాందే
ఆ అవును అసలు ఏందో
ఆయనున్నప్పుడే బానున్నింది
ఏందో ఒక్కరు
మొన్న ఏమన్నా సాటిస్ అయ్న్నవా ఆ
ఛా అసల్ మన్ మేలు కదా మే అసలు ఫ్రెషర్స్ కి ఎంత పెట్టుకున్నాము అంతకు ముందు ఆన్యువల్ డే కూడా ఎయిట్ హండ్రెడ్ యే పే జే సరే ఈసారి గ్రౌండ్ కి స్టేడియంకిి పిల్చూక్పోయారు నైన్ హండ్రెడ్ ఓక్
అది గవర్నమెంట్ది అంత మంన్
కానీ గవర్నమెం గవర్నమెంట్ అయినా కూడా పే చేయ్ చేయాలి అంట సిక్స్టి అయితే పే చేసిండరు చేసింటే ఒక ట్వంటీ ఫిఫ్టీన్నో చేసినుంటారు ఆ మళ్ళీ దాని తర్వాత ఆ అసలు ఆన్యువల్ డే అప్పుడు ఎంత
ఆ గేమ్స్ ఛ వాళ్ళదేగిర ఇంకెంత కలెక్ట్ జేస్నునింటారా అంత ఊర్కే
ఇప్పుడు కాదు స్టేడియంము ఇక్కడ అవ్సరమా వెంకటచలంలో
హ్మ్
క్యాంపస్ దగ్గర గ్రౌండ్ ఉంది అది ఎట్లా రా ఆ మంత్ కాలేజ్దే ఐ మీన్ మనం ఆ దాందే ఆడ తీస్పోయి ఆడబెట్టింటే అయ్పోయిండు కదా మళ్ళీ దానికి అంత అవసరమా ఏందో
వీళ్లికి డబ్బులు కావాలా అది క్యాంపస్ది కాదు ఇప్పుడు క్యాంబస్ రెడీ చేపిస్త ఉన్నార్ గద్ దా దానిక్ డబ్బులు కావాలంటే ఇంకేదో ఒకటి సాక్ష్ చెప్ దొర్ కల్ కాద ఓల్
అదే ఇప్పుడు అన్నీ చేపిస్తున్నారు కదా మొన్న అంద ఆ పోల్ కి పొ వచ్చే వాళ్ళకి ఏసీలు పెడతారా అంట న అం అంటే వాళ్ళు సీఎంఏ వాళ్ళు వస్తారు కదా వాళ్ళకి ఫోన్స్ వన్ హవర్ నే అంట ఇచ్చేది సో మా దగ్గర ఫోన్స్ ఉంటాయి కదా సో అందుకు వాళ్ళని మమ్మల్ని కమ్మైంట్ చేసి పెట్టర్ అంట అందువల్ల సపరేట్ సపరేట్ పెడతారు అని చెప్పారు
అ క్యాంపస్ అట్ క్యాంపస్ కడుతున్నారు కదా అది ఎవర్
ఎమో మరి అది
మన పోయే లోపలికి ఉంటారులే ఫామ్స్ ఫామ్
ఇప్పుడు అవన్నీ ఖాళీ చేసారు కదా, అవి ఏం చేస్తున్నా అంటే మెస్లు అన్ని తీసేసి నీటిగా అంతా క్లీన్ చె ఇషా ఉన్నారు
ఇంక ఇవ్వరు అనుకుంట ఇటు సైడు
ఆహా ఇవ్వరు ఇంకా అటు సైడు, ఇస్తే ఇంకా కింద ఇస్తారంట బాయ్స్ ఇ అంతా క్లీన్ చేపించి పెయింటింగ్ వేపిచ్చి అదిస్త కా ఇన్ని రోజులు మనము అక్కడంతా బాయ్స్ తిరిగేది అంతా బాయ్స్ ఆ అ అక్కడ వాష్రూమ్స్ అ బాయ్స్, వాళ్ళనింతా చూసి ఇప్పుడు మనం అక్కడ బాయ్స్ హాస్టల్ మనం యూజ్ చేసుకోవాలి మనకి టేట్ గా
అవును నిజంగా అసలకి అయినా అది అది అది గోడ తక్కువ కొంది కనబడతది ఈజీగా వా ఎం చే లోపు గన్ ద సల్
ప లేదు పోలె
మ్మ్
సూడువ ఇప్
అటు పక్క తీసుకోవద్దండి ఒకవేళ ఇస్తే ఇటుపక్కే తీసుకోండి మాక వద్దు అటు పక్క వాళ్ళకిే ఇవ్వండి అని చెప్పండి
అట్లా విన్ర్రు వాళ్ళ కోసం మనమే సఫర్ చేస్తున్నారు ఏం ఓలేనా స్టూడెంట్స్ మనము స్టూడెంట్స్ ఎ
ఆ వాళ్ళ ఎక్కువ్ కడితే తోపులా మనం కూడా కడుతునాంగదా మన దగ్గర కూడా లా
మ మన కోడుసుకి ఎంత కట్టాలో మనము అంత కడుత నం వాళ్ళు కొడిస్తే అంత ఉంది కాబట్టి వాళ్ళు అది కట్టాలి స్పోర్ట్స్ ను బట్టే కదా కడుతుంది ఇప్పుడే ఫస్ట్ ఫార్టీ అన్నారు మరి ఫార్టీ టు వచ్చని మరి ఫార్టీ ఫై కి వచ్చారు
ఉం అ మరి ఓవర్ చేస్తా ఇయనో చ్చి డాంచే అంతా మనకి ఆ అయన ఉన్న ఇప్పుడు ఫాటియే కదా ఉన్నది
కానీ ఆయన ఉన్నప్పుడు కానీ ఫా కటి ఒక్కర్ చేత కూడా కట్టించుకోలా కాటిన్ ఎ కట్టిచుకున్నారు అప్పుడు మంతో
ఆ ఈయనొచ్చినాకే అంత వీళ్ళు ఎక్కడో ఏ కాలేజ్ లో వర్క్ చేస్తా ఉన్నరంట అక్కడ ఉన్నప్పుడు మంచిగా స్టూడెంట్స్ తో బాగా మాట్లాడేదంట బాగుండేదంట ఇడికి వచ్చి గిడెంటి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నారు ప్రిన్సిపల్ ఎ
ఇప్పుడు కూడా అ నాలుగు లే నాట్ కన్ నిన్నుద్దరు
ఉం
ప్రిన్సిపల్ అయినార అప్పటి నుంచి
ఆమె కూడా ఓవర్ చేస్తుంది మరి అక్క ఎవర్దిబె మ
అ
మరి పో
ఆ మరి అంత చెయకూడదు ఊర్లో
ఆమె కూడా మరి ఈరోజు చూడు ఏమం ఎన్ని మాట్లు అనిందో. అ
అండి. ఉంటుందా ఆమెకి మనమో స్తుగా సెలబ్రేట్ చేయగానే ఆమెకి మండింది.
ఆమెకు చెప్ప మని చెప్పు. చాయి రై అయినా మనం ఎందుకు చేస్తాము. మన సీనియర్స్ చేస్తారు.
ఆహా ఎమీలా ఆ ఓ పాపా పిలిచింది అనమాట మేడంని. జస్ట్ రాండి మేడం అని. ఆమె రాలేదు ఎంతసేపటికి.
ఆ
కొతే రాకపోతీవి పో మాకేమీ అ
అంతే ఆమె బంగ పడుకుంటా కూర్చుకోవాలా ఆమెని. మరి ఓవరు
తో
ఆ చెర్రి చారంట వాడికి ఒ కే రెండు టు కేక్స్ మనము ఒక కేక్. ఆ
ఆ బా క్లోజ్ గా ఉంటారు. అందుకే ఇంకా మళ్ళీ వెళ్ళిపోతారు కదా అనేసిసి చేయిచ్చారు వాళ్ళు కూడా. అ
చచ్చిపోతాం అ ంటూరు విల్లు. అనాలిసిస్ ఆయనా.
అవును. నా కీ ఫస్ట్ ఈ సారీ బట్టి లైఫ్ఇట్లా చేస్తున్నామని కాని నాకు ఫస్ట్ ఆ సారి గుర్తొచ్చాడు ఆ సార్ అనుకునింటాడు ఉన్నా నేను ఉన్నా అప్పుడు నాకు ఒక సరేనా చేస్తారు అని కానీ టీచర్స్ డే అప్పుడు మనం తెప్పించి మరీ కట్ చేయ ఆ కట్ చేపిద్దామని మనం తెప్పించాము ఆ సారే రాలా ఆప్పుడు ఏందేందో పెట్టుకోని అది వోళ్ల తప్పు
అయినా మనోళ్ళు మన్ క్లాస్ బాయ్స్ ఆయన చాలాసార్లు చేసారులే
ఆ మన బాయస్ సూర్య సార్ తో తెలుసా ఈ రోజు కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత పైన ఫొటోస్ తీసుకొ వచ్చాం కదా ఇంగా తర్వాత ఆ గర్ల్స్ అందరూ వచ్చి లోపల కేక్ తింటా నేన్ పోయ్ ఆ మేమ్ వైట్ టి అన్నాం కద ఫాస్టింగ్ ఉన్నామనేస్ ది అప్పుడు సార్ని ఏమో బాయ్స్ లా పార్టీ అడుగుతా ఉన్నింది తెలుసా
వోల్ దానికే తెప్పి చ్చ నింది ఇంగా సిగ్గులా కొంచెం కూడా చుహ
ఇలా థమ్స అప్ అంటే మనం హ్యాండ్స్ ఇట్లా థమ్స అప్ అని ఇట్లా పెడతాం చూడు
హుమ్
ఇట్లా ఓ గోడు చెప్తా ఉన్నాడు రే రే రే అని ఇట్టా సిమ్మలు చూపిస్తా ఉన్నాడు తెలుసా అడుగుదాం అడుగుదామని
సిగ్గు లే కొంచెం కూడా మనోల్లోకి
అయితే ఇప్పుడు ఊళ్లకి కిసి మనము మనమేం పాపం చేసాం మనకే పార్టీ ఇవ్వాలి కదా
ఆ అవును హలో చా మనకి చాక్లేట్ చెన్నైయ్ వై కదా
ఒకరు వొళ్ళు అట్ సైడ్ బ్రిడ్జ్ పక్కన ఉండే రూమ్ లోకి పోయినారు ఆ పాప ఏమో తెల్దు ఈ పాప వొచ్చేసి బ్రిడ్జి మింద కూర్చుంది ఈ ఇమ్మి వొచ్చేసి వాళ్ళ బత్రూమ్ లోకిపోయింది టూ దిక్కోలో ఎల్లిపోయారు
ఇప్పుడు అది పైన టెర్రస్ ఓపెన్ చేసారా
క్లోజ్ లో ఉంటుందేనో అలానే క్లోజ్ లో ఉంది
అదన్నా ఓపెన్ చేస్తే బట్టలన్నా ఆరా అరెస్
ఆ కానీ ఇప్పుడు ఆరేసుకునేకు ఉండదులే ఎందు కంటే అది సోలర్ పెట్టారు కదా
పెట్టేసారా
ఆ అది బిగించారు కానీ ఎప్పుడు వరకు వర్క్ అయిందో ఎట్లా వర్క్ అయితుందో కూడా అర్ధం కాల అది
హట్ వాటర్ రావట్లే సోలర్ కరెంట్
అప్పుడే అయిపోయిందమే చార్జింగ్ నీకి వేసిపోయేటప్పుడు పెట్టినావు కదా సప్పు
చెప్పాలిగా
న్నారు మీరు మీ అందరు
ఎవరి పాట్కో వాళ్లు ఉండారు అందరు
మీరు ఎంత మంది ఉంటారు మీ దాంలో మీరుంలో
ఆ రూమ్ లో పది మంది దాక్ ఉన్నరు లెవెన్ నంబర్సు
ఆ కొంచెం పెద్దగానే ఉంటుందా ఆ హ ఒక పర్సన్ తో మాట్లాడుతున్నా హ దేవుడా ఆపరేషన్ జేసీ ఫుడ్డు దీయాలమి మీకు దండం పెడతాన అమీ శృతి నేను తినింది ఏం లేదు నే రొండు పరటలు ఒక పరటని తింనింది రెండు పరట అందులోకి తోస
చెఫ్
ఫుడ్ తిన్నప్పటి నుంచి నాక్ల ఆపరేషన్ చేసి నా పొట్టలో ఉండే ఫుడ్ తీసేయండి నాకు ఆపరేషన్ చేసి నా ఫో పొట్టలో ఉన్న ఫుడ్ తీసేయండి అని చెప్తనే ఉంది
జి హ్ ఏవంటా హా
క్కు కూడా తిన్లే మేమన్నా మేము షే అ అంటే నలుగురం ఉంటే రెండ్ డు ఓ అ ప్చ్ అమి చికెన్ ఫ్రైడ్ రైస్ చిన్డ్ చికెన్ నూడిల్స్ పెటు కొని షేర్ చేసుకున్నాము ఇద్దరం ఇద్దరము ఉ
ఇ
మేమన్నా తిన్నాం మా అందరికి అలా ఉండాలి కానీ అయిమ్మి పరోట పెట్టుకుంది ఆ పరోట కూడా రెండు ఆయమ్మేం తిన్లే ఆ తిని నువ్వు ఇటు తిని ఉంటది వన్ అండ్ హాఫ్ కూడా తిని ఉండదు ఆ వయిటుకి ఇప్ ఇప్పుడు అంతా తిరుగుతా నాకు ఆపరేషన్ చేసి నా పొట్లో ఉన్న ఫుడ్ తీసేయండి నాకు ఆపరేషన్ చేసి నా పొట్లో ఉన్న ఫుడ్ తీసేయండి అని చెప్తా ఉంది హా హా హాహా క వు
తీసేసెయ్ తీసేయ్ డాక్టర్ కదా నువ్వు ఆ
చుడ్ నువ్వు డాక్టర్ కదా తీసేయి తీసేయ్ ఆన్
మ్ము్ మ్మ్ హా ఆ
నువ్వు నువ్వు తీయాలనేసెసి ఆమె వె ఆమ్మో లెవెన్ మినిట్స్ అయింది అందా
అవునా చూసుకోనే లే
సర్లే మరి ఉంటా
ఆ సరే బాయ్
హయ్ ఇన్ సార్ నన్ను తయ న న ము